అ హలో హలో
హాయి రా ఏం చేస్తున్నావు హలో హలో
హలో
హలో ఏం చేస్తున్నావు
వినిపిస్తుంది హా హా
ఏం చేస్తున్నావు
ఏం లే హా తిన్న ఏం పని కాలే ఆ
ఏం కర్రీ అంటున్నా
ములక్కాయ
ఆహ ఇంక కాలేదా పని
చాలే అంటే ఇ కొంచెం లేటుగా లేసిన ఆ అన్నం కూర వండినా పిల్లలకి యి తిన పెట్టినా వాళ్ళని అంగన వాల్లో తోలి వచ్చిన బట్టలు నిన్న ఉతకలే
ఉమ్మ్ హు
అవి ఉన్నాయి ఇక మళ్ళీ పొద్దున స్నానాలు చేసిన ఉన్నాయి ఇక చాలా అయినాయి అని నాన్న పెట్టి పక్కకు పెట్టినా ఇగ వాళ్ళని తోలి మాది మూడో ఫ్లోరు
ఆహా
ఆయనకి వచ్చేసరికి మస్తు మస వస్తది ఇగ
హా మళ్ళీ వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలి
మళ్ళీ వాళ్ళని టూకి
ఆహా
ఇ చిన్నగ చేసుకున్నా అని కూర్చున్నాయి ఉత్తిగానే ట్టతల ఒకటే ఉన్నాయి ఏం లేవు హలో
హలో
ఆ
నిన్న ఉగాది ఎట్ల జరిగింది మరి
మార్నింగ్ లేసిన్నాం మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం. స్నానాలు చేసినాం. దేవుడికి పూజ చేసుకున్నాం. ఆ సేమ్యా ఇంక్ కా పులిహోర చేసిన
ఉహు
అందరం
అది పచ్చడి కూడా చేస్తరు కదా
ఉగాది పచ్చరి చేస్తారులే గాని ఇక నేను నాది నాకు అవి ఏమి లేవు నా దగ్గర వేపాకు ఉండాలి బెల్లం ఉండాలి మళ్ళీ చింతపండు ఉందిలేగాని ఇక మామిడికాయ ఉండాలి పచ్చి ఆ నేనే మా ఆయన వేరే డ్యూటీకి వెళ్తాడు ఇగ తేలే ఏర నాక్ ఆఫ్టర్నూన్ అట్లా మళ్ళీ మా ఆయన డ్యూటీకెళ్ళి వచ్చిండు వచ్చినంక ఇగ అన్నం కూర అండిన అప్పుడు తిని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అక్కడ మా ఆడబిడ్డ చేసింది అయితే అక్కడ తిన్న ఉగాది పచ్చడి.
ఆ హ అది కొంతమంది అవి స్వీట్స్ కూడా చేస్తరు కదా పూణ లు అవిగీ చేస్తరు
తెద్దాం అనుకున్నా కానీ ఇగ పిల్లలు ఉన్నారు. నాకు టైం సరిపోలే. ఈజీ నే అవును బొబ్బట్లు చేసినారు. బొబ్బట్లు, పూర్ణం.
ఉ ఉ
అ నే చేలేదు
అదే మా సైడ్ ఉంట మా కాలనీలో ఉన్న ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న వాళ్ళు కూడా పంపి పచ్చారు అది పచ్చడిను అవి పూర్ణాలు ఉంటాయి కదా
పుణ్ణం మీరు తింటారా
ఏ నే అంటే ఇప్పుడు ఒక్క పొద్దులు ఉన్నాం కాబట్టి ఇప్పుడు తినట్లే గాని నార్మల్గా అయితే తినొచ్చు ఏం గాదు
అదేం పండగ ఏం గాదు అది జస్ట్ న్యూ ఇయర్ టైపు
ఉమ్
అంటే మన తెలుగు వాళ్ళకి ఇదే కొత్త సంవత్సరం అంటే ఉగాది కానుంచే స్టార్ట్ అయిదన్నట్టు ఇప్పుడు మనం న్యూ ఇయర్ చేసుకునేది అదంతా బ్రిటిష్ వాళ్ళది గాని అట్లా వచ్చింది అప్పడి నుంచి గాని అసలైతే మనకి తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఇది స్టార్ట్ అయితది మన ఉగాది కానుంచి కొత్త సంవత్సరం అంటారు అందుకే ఇగ అదేమో పండగ ఏం కాదంట కాకపోతే ఇప్పుడు న్యూ ఇయర్ అట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం మనం కొత్త వాటిలు వేసుకొని కొంచెం అంటే కొత్త న్యూ ఇయర్ అంటే కొత్త ఇయర్ వస్తాంది అది ఇప్పుడు ఇందులో మంచి ఉండాలని మనం ఎట్లా
కేక్ట్ కట్
అ ఆ ఇగ అవి అన్నీ అదంతా బ్రిటిష్ టైప్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏందంటే ఇప్పుడు మన పురాత
మీటే ఆ తెలుగు వాళ్ళకేమో ఉగాది మాకేమో మొహరం పండుగ న్యూ ఇయర్ అంటే మాకు ఉమ్ మీకేమో మొహరం పండుగా అయితే న్యూ ఇయర్ మాకు
ఉమ్ హు ఇగ అట్లా స్టార్ట్ అయిద్ది ఇగ మనకి ఇప్పుడు అందరికి ఇప్పుడు మా మాకైతే తెలుగు వాళ్ళ మాకైతే ళ్ళి ఈ ఉగాది కానించి కొత్త సంవత్సరం అన్నట్టు ఇగ
ఆహా
ఏంది సెలబ్రేటింగా ఇగ ఇంట్లో పూజెట్లాగో కంపల్సరీ ఉంటది
ఉమ్
ఇ బెట్టుకోవాలి అని పూజ జేసుకున్నాం ఇగ బట్టలు లే టైనయ్ నిన్న ఇగ లేవడం కూడా కొంచెం లేటుగా లేస్ నా అందుకే ఇగ నిన్న ఉతకలే ఈ రోజు ఉన్నాయి చాలానే ఉన్నాయి వాటిని చూస్తే ఉతక బుద్దిగాట్లే
అయినా నువ్వు ఇప్పుడు ఉండేదిగా ఒక్కదానివే గదా చేసుకోవచ్చు మెల్లగా
అందుకే చిన్నకూ ఏం లేవు గిన్నెలు గిట్లా అన్ని పొద్దున్నే తోమేసిన ఏం లేవు ఇగ బట్టలు ఒక్కటే ఉన్నాయి
ఆహా
ఇగ కూర్చోడవే ఒత్తిగనే గానీ ఇగ ఫోన్ ముట్టుకుంటే ఏట్టుంటాది ఇగ
ఆ ఫోన్ ఒక్కసారి తీసుకుంటే ఇగ మొత్తం ఇగ అందులోనే అయిగా టైం ఎట్లా బోతుంది ఎంత అయితుంది గూడా అర్థం గాదు
అవును అందుకే ఇంతసేపు ఏమైందంటే అంటే నేను టెన్ కి వచ్చినా టెన్ ట్వంటీకి థర్టీకి వచ్చినా వాళ్ళని దోలేసి ఇంగా మూడో ఫ్లోర్ ఎక్కేసరికి ముసొస్తొంది బాగా రొప్పొస్తొంది ఇంకా కొసేపు గుర్చున్నా ఉతుకుదాంలే అన్నట్టు కూసున్నా ఇంతసేపు
ఎందుకు లిఫ్ట్ లేదా
లేదురా వాళ్ళకు లిఫ్టు ఇయ మూడే మాదే లాస్ట్ ఇగా మూడు ఫోర్లే ఇగ ఓనరోల్లు బెట్టుకోలే మరి లిఫ్ట్
అంతే కొంత మంది
అవును కొంతమందికి ఉంటాయిలే గాని ఇగ మాకు లేదు లేదు ఇగ ఈ మెట్లు ఎక్కేసరికి రెండో ఫ్లోర్ దాకా ఏమనిపియదు గాని మా ఒక్కటి ఎక్కుతే ఇగ ఎట్నో అయితది ఇగ మొత్తం బాగా స్పీడ్ గా రొప్పొస్తది ఇగ అప్పుడే పనీ చేయబుద్ధి కాదు కొద్ది కాసేపు కూర్చొనంక ఇక రీల్స్ ఇన్స్టా ఓపెన్ చేసినా రీల్స్ చూసుకుంటా చిన్నగా ఇ చ ఇక ఏమైంది టెన్ ఫార్టీ అవుతుందా ఏ తర్వాతకుదాంలే టెన్ ఫిఫ్టీ అయితాంది తర్వాత ఉతుకుదాము అనే సరికి నువ్వు మెసేజ్ పెట్టినావు
ఆమ్
తినే కూర్చుంటగా మాట్లాడితే అయిపోతుంది అన్నట్టు
వర్షం పడుతుందా అక్కడ
లేదు ఇప్పుడు లేదు గానీ మొన్న మొన్న అయితే నైట్ టైమ్ లో బడ్డది నిన్న నైట్ కూడా ఉరిమింది బాగా ఆ అమ్మో బానే ఉంది వరుసలు మన మెరుపులు వస్తాయి కదా అట్లా వచ్చింది ఇక
ఉమ్
సల్ల పడింది చలి పెట్టింది ఎండాకాలం చలి పెట్టుడేందో ఏమో మామూలే నైట్ అయితే ఇక చల్లగా మనం నార్మల్ ఫ్యాన్ వేసుకుంటే సరిపోయేలాగే ఉంది చల్లవుంది బాగా
మే మాకు ఇక్కడయితే అంత ఏం లేదు అంటే డే టైం మొత్తం ఎండ కొడుతుంది ఆ నైట్ అయితే చలిస్తుంది
రేపు రేపు రంజాన్ కదా
అవును రేపు
ఎట్లా సెలెబ్రేట్ చేస్తారు ఇగ ఎంజాయ బాగా
బాగా ఎంజాయ్ ఏమి ఉంటది మార్నింగ్ లేస్తం ఆ ఫ్రెష్ అప్ అయితాం ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి నమాజ్ చదువుతాం ఆ నమాజ్ చదివిన తర్వాత కుకింగ్ ఉంటది కదా అది చేసి ఉన్నాయిగా అంటే ఓ రిలేటివ్స్ వస్తారు కదా సి వాళ్ళతోను కలిసి మాట్లాడి అన్నం తిని మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇ వాల్తోన్ కల్ అదే ఇగ
అట్లా వెళ్ళాలా
ఆ వెళ్తారు వెళ్ళాలి
ఇప్పులు ఇంటికిళ వెళ్తారా
ఉ రిలేటివ్స్ వాళ్ళు వస్తారు మేము వెళ్ళాలి
ఆ ఊర్లో అయితే అక్కడ ఉన్నప్పుడు రంజాన్ రోజు ఏం చేస్తారంటే కొంత ఒక ఒక ఫ్యామిలీ లీ ఉంది ఆడ మా ఊర్లో ముస్లింది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా సేమియా చేతరు చేసి ఊర్ళ్ళ అందరికి పంచుతారు
ఉ మేము కూడా ఇస్తాం ఇక్కడ అంటే మా కాలనీలో ఉన్న వాళ్ళ అందరికి ఇస్తాం
ఉ పెద్ద గిన్నెలో చేసి ఇవాళ గేదెలు కూడా ఉన్నాయి ఇక చేసిస్తా బాగుంటది మంచి అనిపిస్తా సేమ్
అంటే ఎవరి వాళ్ళ అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వా వాళ్ళు వస్తారు మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు
ఉ
వాళ్ళు వాళ్ళు వస్తారు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాం
ఫ్యామిలీ అయితది పెద్దగా
ఆ
వాళ్ళు చాలా మంది అయితారు అయ్యిపోయినయా షాపింగ్స్ అన్నీ
ఆ షాపింగ్ అన్ని నిన్ననే కంప్లీట్ అయ్యింది
ఎంత పెట్టి కొన్నవ్వు డ్రస్సెస్ ఎంత అయ్యింది
త్రీ తౌజన్ ఆ అంటే కొంచెం నార్మల్గా ఉన్నదేమో ట్వెల్వ్ హండ్రెడ్ వర్కి ఇవి ఉంటాయి కదా ఈగ అంతే గది ఆహా హైదరాబాద్ రాలే వరంగల్ నుంచే
ఉహు
ఇక్కడ కాశంలో కొన్ని తీసుకున్నాం టాప్స్ డైలీ వేర్ కి
ఉ
వరంగల్ నుంచి పండగకి తీసుకున్నాం
డైలీ వేర్ కి ఒక టూ టాప్స్ తీసుకున్నా
అది స్టిచ్చింగ్ అవి చేసి నిన్ననే తెచ్చుకున్నాం అది నా అంటే అది తనకి ఇచ్చా టైలర్ కి ఇచ్చ తను నిన్ననే ఇచ్చింది ఇగ
మల్లి జయ్ కాల్